హలో
హలో
హలో నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఓకే ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీకు కొన్ని ప్రశ్నలు అడగాలి వ్యవసాయం గురించి తెలుసా అండి మీకు
ఆ తెలుసు అండి అంటే కొద్దిగా తెలుసు చెప్పమంటారా
ఆ చెప్పండి
వ్యవసాయం అనేది ఇండియా మొత్తం వరి మీద ఆధారపడిందండి చాలా
ఆ
వరి అంటే తెలుసు కదా మనకి ధాన్యం లభిస్తుది బియ్యానికి సంబంధించింది
అవునవును ఒడ్లు
ఆ వది అంటే ఒడ్లు ఐతే ఒడ్లు ద్వారా మనకి బియ్యం వెళ్తాయి ఆ బియ్యం మనము భోజనంగా ఇండియాలో ఎక్కువ మోతాదులో బియ్యమే తింటారు
అవును
ఆ కొన్ని పంజాబ్ లాంటి స్టేట్లలో చూడండి అక్కడ గోధుమ రొట్టెలు తింటారు
ఆ
కాకపోతే ఇండియాలో మొత్తానికి చూసుకుంటే వరి బాగా తింటారు కాబట్టి వరి గురించి కొద్దిగా చెప్తాను
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఓకే వరి చూడండి మనకి వరి రెండు విధాలుగా సాగు చేస్తారు
ఆ
ఒకటి యాసంగి అని ఒకటి నార్మల్ గాన్ అంటే ఎండాకాలంలో మరియు వర్షాకాలంలో రెండు సీజన్లలో పండిత్ సార్ అనధు
మ్
ఓకే వరిలో మనకి వేరియేషన్స్ ఉంటాయి అంటే రకరకాలైనటువంటి జాతులు ఉంటాయి అన్నట్టు
మ్
తమామసూరి కావచ్చు సోనా మసూరి కావచ్చు లేకపోతే రావు బియ్యం కావచ్చు మనకి బాస్ బస్మతి రైస్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి వరి జాతికి సంబంధించినవే
మ్మ్
అయితే ఎక్కువ మనకి ఇడియాలో సన్న బియాన్ని ఎక్కువ తీసుకుంటారు
మ్
కాకపోతే ఈ వరిని ఇప్పుడు నేరుగా పంట కాకపొతె ఈ వరిని ఇపుడు నేరుగా పంటనుంచి వచ్చిన తర్వాత వీటిని పాలిష్ చేస్తున్నారు ఆ పాలిష్ చేయడం వల్ల ఏమైంది అంటెమనకి ఈ రైస్ మనకి తిన్నా కూడా పోషక ఆహారాలు ఉండవు దాంట్లో మ్ ఇప్పుడు హెల్త్ కు మంచి ని బ్రౌన్ రైస్ తింటున్నారు చాలా మంది
ఆమ్
ఇది కూడా వరి పంట నుంచి వచ్చినాధాన్యమే కాకపోతే ఇప్పుడు రేషన్ షాపు
హలో
ఆ రేషన్ షాప్ లో వచ్చిన బియ్యం ఉంటాయా ఆ బియ్యమనేది చాలా మంచి అన్నట్టు ఎందుకంటే వాటి మీద పాలిషింగ్ పోటింగ్ ఉండదు
మ్ ం
అఓ మీకేమన్నా తెలుసా అండి పంటల గురించి
ఆ నాకు తెలుస అండి వరిని ఎట్లా పండిస్తారో చెప్పు చెప్పమంటే చెప్తా
మ్ చెప్పండి
ఫస్ట్ వడ్లు వేస్తారండి ఆ భూమిని దున్నిన తర్వాత మంచిగా వాళ్ళు వడ్లు వేసి కొది రోజులకి అవి చిన్న చిన్న మూలకల్లాగ వస్తాయి వాటర్ మంచిగా వస్తారు పొలంలో చిన్న చిన్న మొలకలు వచ్చ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ అవి చిన్న చిన్నయి కొంచెం ఆ మన ఉఁ ఉఁ ఏమంటరు? ఇం జానెడు క్య ఏమం టరు ఆ మొలకలకు ఆ మొక్కలు కొంచెం పెద్దగా అయిన తర్వాత, వాటిని తీసి వేరు వేరుగా కుప్పలుగా కట్టి, వాటిని మళ్ళీ తీసీ ఒక ఒకటి ఒకటి ఒకటి అలా చాలా మంది వర్కర్స్ ని పెట్టి వాళ్ళు ఆ పని చేపిస్తారు. కనీ ఆ వ్యవస్ సాయం చేసే అ అలా పెట్టేది నాకు చాలా ఇష్టం. అలా ఒకసారి వెళ్ళీ అ అట్లా ఫీల్డ్ ట్రిప్కీ ఎళ్ళి అట్లా చెయ్యాలనుంది. వాళ్ళతో పాటు అలా
కాకపోతే అది చాలా కష్టం తోని కూడినా పని అండి చూడ్డానికి ఆ బాగా అనిపిస్తది కాపోతె బుడుదల దిగినప్పుడు ఆ శ్రమ అనేది మీకు తెలుస్తది.
అవునవును. వాళ్ళు అంతా కష్టపడి పొద్దటి నుంచి సాయంత్రం దాక్ కా అవి పెట్టిన తర్వాత అవి కొంచెం గ్రో ఆ పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వరి వచ్చినప్పుడు వాళ్ళు మస్తు సం తోష పడతారు మళ్ళీ వాటిని కట్ చేయల్ వా కట్ చేసి కుప్పలు కుప్పల్గా ఏసి, అవీ మళ్ళీ ఆఆ ఏమంటారు ఒడ్లు అనేవి తీసి, ఆ ఎండిన దాంట్లో నుంచి ఆ ఆ గడ్డి వేరు చేసి, ఒడ్లు వేరు చేసి, మళ్ళీ అవి తీసుకెళ్ళి రైస్ మిల్ ఆ క అవి కట్టి బస్తాలలో వేసి, కట్టి తీసుకెళ్ళి రైస్ మిల్ అమ్మడానికి తీసుకెళ్తారు. దానికి రేట్ వస్తే వాళ్ళు హ్యా పి తక్కువ రేట్ వస్తే వాళ్ళు హ్యాపీ కారు, అది వ్య వ్యవసాయం చేసే వాళ్ళ రైతుల బాధ.
ఓకే ఓకే అయితే ఈ వరి అనేది ఫస్ట్ మనకి ధాన్యం వేసిన తర్వాత మడిలల్లో నీళ్ళు పచ్చిగ చేసి మడిలల్లో ధాన్యం వేసిన తర్ మొలకలు వస్తయి. నార అం టరు నారు తీసి మొత్తం వేరు వేరుగా వాళ్ళూ నాటడం జరుగుతది.
అవును
అయితే ఈ వరి పంట కాకుంట మరి ఇండియాలో ధాన్యాలు కూడా పండిస్తారు.
జొన్న, మొక్క జొన్నా ఉంది. పత్తి ఉంది. మీరపా కి చాల పండిస్తారు.
అవునండి మా ప్రాంతంలో కూడా మిర్ చికి చాలా స్పెషల్ అన్నట్టు అంటే తేజా మిర్చికి పేరు గాంచిన డిస్టిక్ అన్నట్టు మా డిస్టిక్.
అందుకే వేడి ఉంటదేమో మీ డిస్టిక్!
మ్ తేజా మిర్చి చూడండి, దీని గురించి ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఒక ఒకసారి! నే గా ఏది ఒకటి షో ఉండది సినిమా సంబంధించిన వాళ్ళు ఆర్టిస్టులు, అందరు కలిసి ఒక షో రన్ చేస్తరు దాంట్ల అడిగారు.
హ్మ్
ఆ ఒక మిరప జాతిలో తేజ మిర్చి ఆ క్యాన్సర్ వ్యాధిలో నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఆ మిరప పంట ఏదైతే ఉందో తేజామిిర్చి ఎక్కువ ఏ డిస్టిక్ లో ఏ జిల్లాలో పండిస్తారని అడిగారు
ఆహ్
అడుగుతే చాలా మంది రాంగ్ ఆన్సర్ చెప్పారు. అందులో మహబూబాబాద్ అనే డిస్టిక్ట్ ఉంటుంది. అది మీ నేను నివసించే డిస్టిక్ అన్నట అక్కడ
ఆహ్ హ
అయితే ఆ డిస్టి్రిక్ట్ పేరు కరెక్ట్ అన్నట్టు. మహూబాబాద్ లో మల్యాల గ్రామం లో ఈ తేజ మర్చి పండిస్తారు అన్నట ఎక్కువ.
ఉహ్మ్
ఇక్కడి నుంచి పోొయిన తేజ మిర్చిని. ఆ వైద్యానికి సంబంధించిన మెడిసిన్లలో ఉపయోగిస్తారు.
ఆహ్
ఏంటిది క్యాన్సర్ నయం చేయడానికి అవసరమైన మెడిసిన్ లో ఈ తేజ మిర్చి ఔషధంగా వాడతారన్నాటు.
ఉహ్మ్
ఇది చాలా మంచి విషయం అన్నటు. మా నేను ఉండే డిస్టిక్ కి
ఆహ్
అదే విధంగా అదే అదే మళ్ళ అలానే గ్రామంలో కూడా. పంటలు బాగా పండిస్ స్తారు. అక్కడ సపోటా తోటలు, మామిడికాయ తోటలు, విత్ పేరు గా గాంచిందది.
ఉహ్మ్ సపోటా తోటలు ఆ మామిడి తోటలు మా సైడ్ కూడా చాలా ఉన్నాయండి. వాళ్ళు మొత్తం అది లీస్ కి తీసుకొని వాటిని పండించి. ఒక చెట్టును ఉహ్ దత్తత్ లేక్క అంటే వాళ్ళే పండ్లన్నీ వాళ్ళే ఇంతకి అని తీసుకొని గుత్తగే గు తకి మాట్లాడి. ఇంత ఫైవ్ థౌజండ్ కి మొత్తం పండ్లు అట్లా తీసుకొని కూడా పండిస్తారు. ఇంట్లో పెట్టి
ఓకే మీరు ఎప్పుడైనా మా నేరుగా మామిడి తోటన్ని సందర్శించారా.
వెళ్ళలేదు ఎప్పుడు. బయట నుంచి అంటే బస్ లో వెళ్తూ వెళ్తూ చూసా.
నేను వెళ్ళానండి. చాలా బావుంటది దెల్స ఆ తోటలు చల్లగా ఉంటుంది. మావిడికాయ్ తోటలో. ఆ దాంట్లో మంచి మంచి రక్ రకరకాలైనట్వంటీ చెట్లు ఉంటాయి.
ఆ ఎందుకు మీ రిలేషన్స్ కి ఉందా ఎంది. మామిడి తోట
లేదండి. కాకపోతే మనం విజిట్ చేయడానికి వెళ్ళాము. ఉహ్ గ్రామంలో మాకు ల్సినా వాళ్ళు ఉన్నారు. అక్కడ పోయినాం పోతే లోపలి వెళ్లి చూసాము. మంచి మంచి జా తులునాయి. తోతాపర్యాని, బంగన్ బిన్యానీ హిమాయల్ కని అన్ని జాతులే దొకుతయి అలా అదే విధంగ రసాలు అని లె ఇంకా మనకి పచ్చడికి సంబంధించిన కాయలు కూడ ఉంటాయి తినడానికి సంబంధించిన కాయలు కూడ ఉంటాయి
ఇంక మీకేమైన తెలుస ఇంక మొక్కజొన్నల గురించి
మొక్కజొన్న పంటలు కూడా పండిస్తారంండి కాకపోతే మొక్కజొన్న పంటలకి తోటలకి ఎప్పుడు వెళ్ళలే మీరు మీరు చెప్పినట్టే ఆ రోడ్డు నుంచి వెళ్తూ వెళ్తూ చూడడమే జరిగింది
ఆహ మొక్కజొన్నలో ఏమేమి ఉంటాయో తెలుసా అవంటే స్వీట్ గా
ఆ ఒకటి స్వీట్ కాన్ ఉ లెదండి ఒకటి దేశావనికి సంబంధించిన మొక్కజన్న ఉంటంది
బేబి కార్న్ కూడా ఉ టుంది అది కర్రీ చేస్తారంట చాల బాగుంటదట
నేను కూడా విన్నాను కాకపోతే ఎప్పుడుూ అట్లాంటి తిన్లేదు నేను
ఉ ఇంకా మీరూ చెప్పండి
మీకు నచ్చిన మామిడి కాయల మేము ఏ జాతి మామిడికాయలు ఎక్కువ మీరు
న్ నాకు అది కోోప్రా ఆమ్ అంటారు కదా అది చాల ఇష్టం
ఆ కొబ్బరికాయ అంటరు కొబ్బరికాయ
ఇంత పెద్దగా ఉంటది స్వీట్ స్వీట్ ఉంటంది మంచిగ్ ఉంటది మా స్కూల్లో పిల్లలు తెచ్చిస్తారండి ఊకే ఆ ఊకే పిల్లలు తెచ్చిస్తారు
అదే దాన్ని కోసుని మనం తింటే బాగుండదె చుడ్డానికి కూడా
అవును లాస్ట్ ఇయరు ఫైవ్ తెచ్చి ఇచ్చింది అమ్మాయి ఇ తిన్నా ఊహు లేదు ఇంట్లో అందరు తిన్నారు
ఓకె ఓకె అంటే ఈ మామిడికాయలు తింటే ఆరోగ్యానికి ఏమైనా మంచి జరుగుతదా
మంచిది చాల ప్రయోజనము ఉంది పశ్చి మామెేడి కాయ తింటే కూడా ప్రయోజనమే ఆ పండుది తింటే కూడా ప్రయోజనమే కాకపోతే హెవీ తినొద్దు హెల్త్ కి మంచిది కాదు
కాకపోతే అది ఎక్కువగా తింటే ఏమైద్దంటే మనకి ఆ వేడి గడ్డలు అయితాయి అదే విధంగా చాల అంటే వేడి అయితది ఎక్కువ
అవును
అది కూడ ఏదైనా మనము మితి ఇష్టంగ తినాా లె ఎకువ తినొద్దు
ఆ
మీరు ఎక్కువ మామిడి పండులు తింటారా లేకపోతే ఏమైనా సపోర్టా కావచ్చు వెరైటీ ఏమైన తింటార
ఏంటండి
సపోట పలల్ తింటారా ఏమనా మామవి బయలు కాడా
ఆ సపోటాలు అంటే నల్ల సపోటా ఉంటదంట అది నేను ఇప్పటి వరకు తినలే ఒకసారి తినాలి
అవునా ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే అండి ఇ